హెలో ఆ చెప్పండి
ఏం చేస్తున్నారా
ఇడ లేదు
ఉహ అన్నం తిన్నార
ఆ తిన్నం ఇంతసేపుూ ఒక మ చచ్చుండే
ఆహా మీకా
ఆ
ఆహా
ఏం చేస్తాడు అబ్బాయి ఏమొ ఓ అరె డాక్టరె డాక్టర్
డాక్టరా
కాకపోతే డాక్టర్ అని చెప్పిండు బయోడేట పెట్టమంటే ఇంతవరకు పెట్టలేదు
అవునా మరి చూడ్ సిరా మీ మమ్మీ వాళ్ళు
మోబాదులలో అక్కడ చూసిరంట మోబాదుల అడిగితే డాక్టర్ అది ఇదని చెప్పిండంట సరే బయోడేటా పెట్టమని నెంబర్ ఇస్తే ఇంతవరకు వాళ్ళ బయోడేటా కూడా పెట్టలేదు
అవునా
అయితే ఇంగ వాళ్ళ దగ్గర ఉన్నోళ్లు అది ఫేక్ ఆయనే డాక్టర్ కాదు ఏం కాదు అని చెప్పిర్రు అయితే సర్టిఫికేట్స్ పెడితే తెలుస్తది కదా అని మేమన్నాం
ఆహా
అయితే ఇంత వరకు సర్టిఫికేట్స్ కూడా పెట్ లేదు అని అంటే వి ఆర్ ఎ మా చ్చి చూస్తాం వేరే మ్యాచ్ ఉన్నది వాళ్ళకి ఇయ్యండి అని వేరే వాళ్ళు అడుగుతారు
ఆహా
ఇ మా డాడేమో ఏదో ఏమ వద్దు ఇప్పుడు అంత చికాకు చికాకు ఎవరు పడితే వాళ్ళు వస్తారు అంత ఫేక్ వాళ్ళు అంత అబద్ధాలు చెప్తారు ఏమొద్దు ఇప్పుడు అని మడాడంటాండు
అవును కదా మీ
అది చేస్తాడు, ఇది చేస్తాడు అంటారు. అన్నబద్దాలే ఆ లాస్ట్క్ వస్ తేప్ బయరేట పెట్మంటే ఎవడు పెడతలే ఏమ్ సపరేట్ మూసుకనింటారు. ఏం చేస్తలేరు ఏమోద్దు అని చెప్పేసి అన్నాడు.
ఆహా నీ వారి ప్రేకాకుది నాకు నీ వాయిస్ బ్రేక్ అవుతుంది.
అవునా సిగ్నేల్ లేదనుకుంటా
అవునా
ఇక్కడ వెదరూ ప్రాబ్లం ఉంది
ఓహో అదే ఆలోచించి డిసిషన్ తీసుకోరాదు. డ్రీ
ఇప్పుడు వద్దన్నాడు ఇగ మా డాడీ ఏమోద్దు చదువుకుంటాంది కదా చదువుకొని ఇగ అంటాండు. సేమిట అయిపోతనే ఉంటే మనం రిజెక్ట్ చేస్తూనే ఉంటాం వాళ్ళు వస్తూనే ఉంటార్
అదే మంచి అబ్బాయిని చూసి చేసుకోండా అలె
ఏమో ఇగ ఇప్పుడు ఎందుకని ఇగ ఆగినం
ఉమ్ హు
మా అత్తమ్మ కూతురుంది ఆమె చేయాలంట చూస్తారు ఆమెకి మా అన్నయ్యకి మరి మా అత్తమ్మ కూతురుకి అదే ఇగ మాకు పెద్దమ్మ పడుకున్నాడు ఆయన గుస హలో ఆ ఇప్పుడు వినిపిస్తుందా దిన్ లాస్ట్ కాబట్టి నిమ్మళంగా చేయొచ్చని వాళ్ళకి చేస్తారు
అదే మీ అన్నలు ఉన్నారు కదా మీ అన్నలు పెళ్ళి తర్వాత నువ్వు చేసుకో
ఆ అదే ఎస్ అన్నాడు మా అన్న కూడా అదే అన్నడు నేను చూస్తాలే అని
అదే ఏం చేస్తున్నారా అనుకోని ఫోన్ చేసిన
హలో
ఇప్పటిదాకా మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది
ఆహా
ఉమ్ చెప్పి బయోడేటా పెట్టిరా అని చెప్పితే పెట్టలేదని చెప్పిన పొయ్యిర్రా మీ మమ్మి వాళ్ళు ఆ మా మమ్మి వాళ్ళు పొయ్యిరూ షాప్ కు పోయ్యిరు సరేలే ఆ సరేలే అని అన్నది ఆహా అడుగుతే డ్రెస్ తీసుకోవాలి పోవాలే షాప్ కి ఆ మార్ట్ కు పోదామని చూస్తున్నా మార్ట్ కు పోదామని చూస్తన్నాం
అయినా మాట్ లో మంచిగా ఉండట్లేవురా డ్రెస్సులు బయటనే తీసుకోండి మంచిగా ఉంటాయి షాప్ల
మరీ అంత హెవీ కాకుండా నార్మల్ గా తీసుకుందాం అని చూస్తన్నాం
ఆ మంచిగా టాపులు తీసుకోండి
ఎట్లాగో ఇప్పుడు ఎట్లాగా ఇప్పుడు పెళ్ళికి రెండు డ్రెస్సులు తీసుకున్నా
ఉహుమ్
ఇగ ఆ తీసుకున్న రెండు డ్రెస్లు తీసుకున్నా
ఆహా
మా చెల్లె బర్డే ఉంది ఆ బర్డే కి డ్రెస్ తీసుకోవాలె చూస్తవున్నాం టనే ఇగ ఉగాది పండుగ రోజు బర్డే అయితదని
ఉగాది రోజేనా
ఆ ఉగాది రోజు ఆ బర్త్ డే వచ్చింది ఈసారి
ఆహా
సరే డ్రెస్ తీసుకుందాము అని చూస్తాన్నాం ఇగ ఏమో మరి ఆ ఏమో చేస్తాదో చెయ్యదో నాకేం తెలుసు ఆమెకు ఫోన్ చేసి అడగండి
ఆహా
ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ తో డిస్కషన్ ఇందాక వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడిర్రది
ఊహా మీరు పండుగ చేస్తారా.
ఆ తీసుకుంటాం కావ చ్చు తీసుకోవాలి అనుకుంటాన్నా గాని ఏమో ఇగ ఇప్పుడు మా పిన్ని బిడ్డ పెళ్ళకునూ మా ఫ్రెండ్ చెల్లె పెళ్ళి ఉంది వాటికి రెండు డ్రెస్ లు తీసుకు కున్నూ ఒక శారీ కొన్న హల్దీకే ఎల్లో డ్రెస్ లేదు మా అక్కకి ఫోన్ చేసినా తెస్తా అన్నది. ఏమో మరి తెస్ తెస్తాదొ తేదో అని ఆలోచిస్తాను ఇగ తేనంటే హల్దీకి పోను డైరెక్ట్ మ్యారేజ్ కి పోయి రిసెప్షన్ వస్తుంద ఆమె ఏమో సగం సగం చెప్తాంది నిన్న వస్తా అన్నది ఈ రోజు రాను ఉంటాంది మరి ఏమైతదో ఏమో
ఓహో
సర
పిల్లలు బావున్నారా మీ అక్క పిల్లలు
వస్తారంట వాళ్ళు వస్తా వస్తా అంటుర్రు
ఆహా బావున్నారా మీ అక్క పిల్లలు
సమీర వస్ స లేదా
ఆ రావట్లేదు కానీ
మధ్యలో హాలిడేస్ ఉన్నాయిగా ఫెస్టివల్కి వస్త లే
ఆ ఫెస్టివల్ కొస్తది ఇప్పుడు రాదు ఆ ఇప్పుడుంటే ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ కొస్తది కాబట్టి ఫోర్టీన్త్ కి లేకపోతే ఫిఫ్టీన్ కి వస్సాది
అయి పోతదిగా ఆమె స్టడీ
ఏమో మీమే నేనే బోవాలె వాళ్ళీడికి రారు నేనే వోతా
మీ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీగా ఇగ ఆడికే పోతువనువ్వు
మ్మ్ అదే మీరు షాపింగ్ పోతే మీతోని బోదామని
అదే పోదామనే అనుకుంటనం సండే అన్న మండే అన్న పోదామని చూస్తనం.
ఆహా
సండే అయితే అన్న డ్యూటీ ఉండదు కదా సండే ఖాళీ ఉంటడుగా
పోదాంలే అప్పుడు నన్ను కూడా పిళ్తే అందరం కలిషిపోదాం.
రా నువు ఆటునుంచి రా మేము ఇటునుంచొస్తాం సండే వోదాం
ఆ మంచిగా పోయి ఒక రెండు రెండు రెం డ్రెస్సులు తెచ్చుకుదాం
డే ఉంటాడు కాబ ఆయన ఇంటి దగ్గర ఉంటాడు తీసుకోరానికి కూడా ఈజీ ఉంటది
ఆ అదే మీ మీరు ఒక రెండు మేము ఒక రెండు తీసుకుంటే పండగకి సెట్ అయిద్ది మంచిగా
అమ్మేస్
ఆ
ఏం చేస్తుండు బాబు మీ బాబు ఏం చేస్తుండు
మా బాబు పండుకున్నాడు
మా చెట్టు మావిడికాయలు ఇప్పు చిన్న చిన్నగా కొంచెం పెద్ద పెద్దగాయినాయి ఇప్పుడే అవునా
పుల్లయా తీయయా
పుల్లటియే అంట
ఆ పచ్చడికి వెడతరా
పోయిన సారి పచ్చడి పెట్టిర్రు
ఆహా అయిన ఇప్పుడు ఎన్నికల్లో మీరు ఇంగ బయట కొనరుగా మంచి మీ సెట్ కోడసుకొని పెట్టుకుంటార ఆహా అమ్ముతా
అన్ని పెట్టుకోలే ఇంకా రెండు చెట్లు ఉన్నాయి మాకు
హుహు ఎంత కిలో
కిలో ఎంత అట్లుం అట్లుండదు ఒక కాయ ఫైవ్ రుపీస్ అట్లుంటది
ఆహా ఐ మీ అమ్మాకి చెప్పి పెట్టు నేను కూడా కొంట
సరేదే చెప్తా కాయని బట్టి ఉంటది అన్నమాట ఫోర్ రుపీస్ మరి వరు పేసా అందరు ఎట్లా అమ్ముత అట్లానే అమ్ముతారు పోయినసారి ఈ అభిమావయ వాళ్ళు ఇట్లా తీసుకున్నారు మా మావయ వాళ్ళు ఇట్లా తీసుకున్నారు
ఆహా
బాగుందంట మొన్న నై తోటి చెప్యిను
ఆ పోయిన సారి నేను కూడా తీసుకుందాం అనేది స్ లోపు అయిపోయినాయి అన్నది
అవును అయిపోయిన అయిపోయింది సర
అ
తొందర అయిపోయినయిపోయి సారి అదే చెప్తా
ఓ
స్తస ఈ రజ క పచ్చ ఎ మా పోదు పోనా
ఓహో అంటూ కోతులు రాట్లే మీకుళ్ళి
లా సోలార్ పెట్టి ఇష్టం
ఆహా అందుకే కోతులు లేవు లేకపోతే ఆ చెట్లకి ఇంత కోతులు కావాలి కూర్చోవాలి
అనే గట్టిగా అరిస్తే పెట్టిచ్చడువ నా సూర్య
ఆహ మంచించి
లేకపోతే లేకపోతే ఎడా కావాస్ వస్తా కోతులు ఆగా ఆగం చెస్తానే సోలార్ పెడితే ప్రశాంతంగా ఉంది
ఆహో ఏమేము కూడా పెట్టియాలి
చల్లగానా కానీ చెట్ల కిందికి వచ్చాం క రెండి పోయింది మా సైడ్ స కరెంట పోయి మా ఇ ఖరాబయింది
ఓహో ఇన్వర్టర్ ఎంతకుగున్నారా మీరు
అన్నకు తెలుసు అన్నును నాన్న తెచ్చిడు
ఆ ఆ మేము కూడా తెచ్చుకోవాల ఒకటి
ఎప్పుడు తెచ్చినాం అంటే జానవరిలో తెచ్చినాం మేము ఇప్పు సమ్మర్ లో రేట్జ జనవరి లైక్
మేము కూడా ఒకటి తెచ్చుకోవాలి
వచ్చ పండడి
ఆ
ఎందుకంటే తెచ్చుకోండి ఎందుకంటే మళ్ళా ఎండా కాాలం కదా ఇబ్బంది అవుతుది
అవునవును తెచ్చుకుంటా
సరే అన్న సంజడు ఆడు సరే మ హ